హలో హలో వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు
ఆ
ఏం చేస్తున్నారు
హలో
హలో వినాపడుతలేదా
వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి అంటున్నా వినిపిస్తు స్తుంది
హలో
హలో మీరు మాట్లాడితే నాకు వినిపిస్తుంది
తిన్నారు
హలో తిన్నాం తిన్నాం మీరు
నేన్ తినలే ఇంకా టైమ్ గాలే మాది ఇప్పుడే చేనిక్ పోయి ఓచ్చింది మా అమ్మ
ఆ
ఆ వంట చాయ్యాలి తినాలి అన్ అంటే పది అయితదేమో పన్నెండు అయితదో తెలవదు ఇగ
పన్నెండిటి వరకు ఎవరన్న ఉంటారా జోగ్ కాకపోతే
ఇడ పదియార్ నుకోండి
ఆ అవునా మేము తిన్నాము ఆ పదిటి వరకు మ
వంట జేయాలి తినాలంటే దాదాపు పదకొండు పన్నెండు అయితదో మరి ఒకటి అయితదో అ సున్నం
అవునా
హ్మ్
మేమ్ తిన్నాం చిక్కుడుకాయ
ఇగ మేము పప్పే జేస్తాం ఇప్పుడు సాయంత్రం ఇగ టైం ఏం గాలే టైమ్ బాగ అయితది గదా
ఆ
ఓవర్ టైమ్ అయింది ఇగ ఏమన్నా కిచిడి పప్పొ ఏసి మంచిగా చట్నీ ఏమన్నా చేసి
మీరు చెయరా వంట
గరం గరం రెండు బుక్కలు తినేసి నేను ఇంకా ఎప్పుడే వచ్చిన కెరమెరు పోయినా మార్కెట్ కు
అవును మరి మీరు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడున్నారు మీరు అదేదే మీరు ఇంటికి వచ్చి మీ అమ్మ ఒక పని మీరు ఒక పనిస్ త్తరు ఈజీగా అయిపోతది కదా
నేను ఇప్పుడే వచ్చినా మా అమ్మ నేను ఒకటేసారి వచ్చినాం
అదే మరి మీ నువ్వు మీ అమ్మ ఒకటేసారి వస్తే అమ్మ పని జేస్తున్నది మరి మీరెందుకు పని జేస్తలేరు
అమ్మే పని జేస్త లేద ఏం పని జే అంటే ఇప్పుడు అయితుంది గదా రెండు గ్యాస్ పొయ్యిల మీద రెండు అటు ఇటు అయిపోతది ఇంకేం లేదు
మరి ఒకరు కర్రీ ఒకరు అన్ ఒకరు అన్నం ఒకరు కూర వేసినా అయిపోతది మ్మ్ అంటే జెండర్ వయస్ వంట ఓన్లీ ఆడవారికి మాత్రమే అని మీరు ఆలోచన నీకోక నిజం చెప్పాలా
ఆ
అసలు వంట అనేది మగవారే చేయాలి ఎందుకంటారా
ఉమ్
కుకింగ్ ఇంగ్లీష్ లో చెప్పండి కుకింగ్
కు కుకు కుకు
కుకిింగా కు కింగ్ అంటెవరు మగవారు కూక్వీన్ అనేడ లేదు కదా అదే మరి కింగ్ అంటే ఎవరు కింగ్ అన్ అదే మరి మరి అట్లాంటప్పుడు కుకింగ్ చేయి చేస్తున్నాన అంటారు మరి కింగ్ మీ వంటలోనే కు కింగ్ లా బాయస్ ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా మీరే వంట చే యాలి
తక్కువ తక్కువలో కింగ్ మనమే అ
అదే మరే రేపనుండి వరా చెయ్యండి మరె మీ
రేపటి నుంచెందుకు ఇప్పుడు ఇంకా వంటన చేస్తా నేను ఎప్పుడు అన్ ట నేనే చేస్తా ఎక్కువ
హుమ్
తక్కువ తక్కువ మామ్మ చేస్తది అన్
మంచిదే మరి మీకు పెళ్ళైందా?
పెళ్ళి కాలేదు కాలేదు
మరి పర్లేదు మిమ్మల్ని చేసుకునే ఆమె అదృష్టవంతురాలే
రోజు వంట నేనే చేయా
పెండ్లీ కాలేదు మరి లవ్వు గట్రా ఇట్లేమన్నున్నాయా
అవునా
హలో
హలో
పెండ్లి కాలేదు కదా మరి లవ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారా అంటున్నా
చూస్తా చూస్తా
ఉస్తా చూస్తా అంటే ఇప్పడి వరకు ఎవరు లేరా గర్ల్ ఫ్రెండ్
అంటే చెప్తా మళ్ళ
చెప్తా మళ్ళా కా ఆ ఓ
ఇంకెవరు ఎక్కడ ఉన్నారు ఏమి ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్ న్నారు
తిన్న మా నాన్నకు హెల్త్ బాలేదు అన్నాడు ఇగ ఫ్రైడే ఫాస్టింగ్ పడుకొనే ఉన్నాడు ఇగ మా అమ్మ కూడా వినిపిస్తందా
అవ్
ఇంకా పసుపు ఆరబెట్నామ్ కదా ఇంతకు ముందే పైకి ఆ పైకి వెళ్ళి గింతకి దించిన దించి ఇక ఇంట్లో పెట్టి ఇప్పుడు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నా
ఇంట్లోనే ఉన్నార
కుడకావ్ కాబట్టి కొంచెం ఎక్కువ అన్నం తిన్నా వాకింగ్ ఏం లేదు ఆ మా ఇంటి ముందు కూర్చొని ఉన్న వంద అడుగులు ఏం లేదు ఒక్క అడుగులు వేయడానికి చేత్
అవునా విట్టు ఉండాలంటే ఒక వంద అడుగులు అయినా తిన్న తర్వాత
పర్లేదు ఫిట్టే ఉన్నాం యాభై కేజీ అతను వచ్చినా నేను లేకు పరేసే కెపాసిటీ నాకుంది
అవున
మ్
ఓకే ఒకే ఇంకా మరి కా విశేషాలు ఏమన్నా
ఉన్నినా పొద్దున్న వర్షం ఫుల్ వచ్చింది వడగల్ల వానోచ్చింది కాకపోతే ఆ విషయం నాక్
వొద్దున ఇంకా వచ్చిందా
లో పొదునాట అంటే ఫోర్ టు ఫైవ్ ఆ టైమ్లో ఇంకా తర్వాత ఏం
సరే అదేగా
ఉన్నది. కాకపోతే నేను పడ్ నేను పడుకునే సరికి టువెల్ అయింది అందుకోసం లెవ్వలేదు.
అమ్మా అంతసేప్ ఏం చదువుకుంటారా.
చదువుకోవడం గాదు మా ఆయనకు నాక్ గొడవయింది.
ఏమైంది.
ఇంట్లో అట్లనే తాగొచ్చిండయితే బో బాగ గొడవ పెట్టుకున్నడు.
ఆ మీక్ పెళ్ళైందా?
అందుకోస్ మని ఇగా ఇంట్లోడిష్ డిస్టర్బెన్స్ ఉండే అయితే. ఇగ పడుకునే సరికి. టువల్ అయింది పొద్దున ఫుల్లు వర్షము. ఇగా ఈ మేము ఈ రోజు కల్లాప్ గిల్లాప్ ఏం అలకలేదు.
అవు
ఎందుకంటే ఇగ మొత్తం వర్షంతోనీ మా వాకిలి మొత్తం ఖరాబ్ అయిపోయింది.
అవునా. ఖరాబ్ అయితే ఏం ఏయరాదా పైనాను
ఏంటి
ఏమన్నరు
ఇగ నాకు పని చేయడానికి గూడ చేత గాదూ. హలో ఏమేమన్నరు.
అవు వినబడుతుంది విన చెప్పండి.
అదే ఒక సిక్స్ సిక్స్ థర్ట సిక్స్ థర్టీకి లేచిన, థర్టీకి లేచినా. సిక్స్ థర్టీకి లేచీ ఇగా ఈరోజు అలుకు గిలుకు ఏం చ్ చల్లలేదు ఊడ్చినా ఊడ్చ్ చీ ఓ రెండు గీతల ముగ్గేష్. నా ఖతం ఇగ మాకు హీటర్ ఒ న్నయి కాబట్టి హీట్ టర్ లో మళ్ళీ కరెంట్ వస్తుంద రాదో పోతుందో రాదో అని హీటర్ ఆన్ చేసి స్నానం ఆ హీటర్ లోనే కరెట్ ముంచినము
కరెంట్ లో మీటర్ వచ్చింది
ఆ
నీళ్లలో ముంచితే అదే వేడి అయితది ఏదే మన హీటర్ వాట్టాలస్తడికు
ఆ
హ హ ఇప్పు
అట్లా మంచిదా అనుకుంటే మనము నిజం చెప్పాల ఆ
ఆ అ చెప్పండ్
ఇ ఇతర్ వార్తే మన ఇప్పుడేనా అంటే ఇప్ప ఇప్పుడు మంచి దేనా అంటే ఇప్పుడు ఇప్పుడు తిండి తినడం కూడా మంచిది కాదు మరి నిజం మాట్లాడాలంటే అవునా
ఆ అది తర్వాత ఇది సెకండ్ పాయిం న లెక ఫస్ట్ పాయింట్ అది ఏ మీ ఒళ్ళంతా నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఆ కూల్ వాటర్ మంచి చెయ్యు ఇంకా మంచిది
మా బాడీ అంతా హెల్త్ ఫుల్ ఉ
అగో ఇప్పుడే ఏమన్నారు
ఏమన్నా బాడీ బాడీ గార్డ్ ఫిట్ ఫిట్ ఉంటది అన్న కరెక్టే హాట్ వాటర్ వేస్తున్నావు అంటే ఫిట్ ఉంటున్నది
ఆహాహా అట్లనా ఇంకా ఫిట్ ఉండాలంటే ఇంకో చల్లటి వాటర్ చేయాలి
అవసరం లేదు అన్
ఇంకా ఇప్పుడు యాభై కిలోలు లే వేస్తే తర్వాత డెబ్యె కిలోలు ఇస్తారు అట్లా ఆ విషయాని కోస్త
మా ఆయన యాభై కిలోలో ఉన్నాడు ఆయన ఒక్కన్నే లేపాటి పారేస్తే చాలు
పట్టేస్తాం
ఆ
కట్టే చేయయా
ఆ ఆ ఒకటొచ్చేయ మరి అందుకే మా ఆయన ఎప్ ప్పుడు గొడవపడడు తాగినప్పుడు గొడవ పడతడు.
అ ఆ
హ్ము
ఇంకా, ఏమేమ్ తావుతరు.
ఎం ఎం త తడు చీప్లిక్కర్ గ బియర్ గ
హు
ఎప్పుడో ఒకసారి తావుతడు మంచోడే కానీ ఇగ ఆ తాగుడు బానిసకయ్
హు
అట్లా ఏం చెప్పమ్ ఇగాం లోల్లిలే మరి ఆడవారిని నువ్ ఇంటికెస్తున్ తము, నువ్వు ఇంటి పనే చెయాలి. అ పనే చేయ్యాలి ఈ పనే చేయాలని బాగా రిస్ట్రిక్షన్స్ పెడతాడు, అంతే కనీసము ఆడవారితోను కూడా నన్ను మా రానియ్యాడు మా ఆయన హు
ఎమైతే అడవాళ్ళతో మ
ఇట్లనే ఎవరితోనైనా మాట్లాడి వేరే వాళ్ళతోనే హుషారై కొంచెం బయట తిరుగుతది అనుకుంటడు. వంటింట్లో కుందేలులాగు ఉండాలంటాడు. ఉ
ఆహా మంచిదే మరి తిరగాలి తిరగాలి మీరు, మీరు తిరగాలి రోజు తిరువుతే బాగా హుషారైతరు, అందుకె ఎప్పుడ ఇంట్లో ఉండద్దు. ఉ ఇప్పుడునేస్ ఆధార్ కార్డే ఉన్నద ఆయనె, అట్లా కాదు ఇప్పుడు మీకు ఆధా కడే పాస్ ఉనింది పాస్ లెక్కనే ఇంకేం. కొంచం బుర్రాన్ బస్ ఎటైనా ఆ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్